అందికే ఈ పది నిమిషాలుయిపోగానే నన్ను వదిలేయండి నువ్ ఒక కాల్ తర్వాత సెషన్ లో మాట్లాడదురు మ్ చెప్పు
ఇంకేం ఉన్నాయి ప్లేసెస్ ఇంకేం లేవు ఇంకా శృతి ఒచ్చేస్తుందంట్ ఇంట్ టికి ఆగస్ట్ ఫిఫ్త్ వాళ్ళ క్లాసెస్ అయిపోగాని ఇంట్లోకొచ్చి ప్రిప్ ప్రిపెర్ అవుతుందంట అక్కడ చాలా ఖర్చు సేవేంటీన్ థౌసండ్ అవుతుందంటా
సెవెంటీన్ థౌజండ్ రూమ్ దొకటేగా
రూమ్ దొకటే సెవెన్ంటీనా ఓ మడిషి ఇవ్ ఈజీగా ట్వంటీ కే అవుతుందిగా తనకి
ఇంగ్ ఎక్కవయితది
అదే లే ట్వంటీ ఇంకా ఎంత లేదన్నా ట్వంటీ అవుతుంది
ఊమ్
హ్ అందుకే ఒచ్చేస్తుందనుకుంటా
ఎ
విల్ అదే పనిగా ఇల్లు షిఫ్ట్ అయ్యారు శుతి కోసమే ఒక రూమ్ కావాలి అని
మ్
సో ఇంకా శృతి మోస్ట్లీ అ ఇంట్లోనే ఉంటుంది అందరూ ఏళ్ళిపోతారంట ప్రియా కూడా ఏళ్ళిపోతాననిందా గుర్తులేదు
ఆ పిల్ల ఇంటికి వొతే ఆ పిల్ల సదివినట్టే
అహహా య ఇంకా అంతే లే ఇంక నాక్ తెలిసిన వాళ్ళు ఎవరు బెతకలేర్ అక్కడ
ఊమ్
ఈసారి ఏళ్ళినప్పుడు ఏళ్తాను మళ్ళీ నేనట్టు
ఓ
యస్
ఏం చేయడానికో
ఊర్కే ఇంకా నాకు హైదరాబాడ్ లో ఎవరు అంత తెలిదు కదా తెలిసిన వాళ్ళు గూడా నాకు పెద్దగా ఎవరు లేరు
ఉం
ఉమ్ వెళ్తే సుప్ర్రిత దగ్గరిక్ ఏళ్తాను ఇంక్ మళ్ళీ ఇంకెవర్ లేరు ఊమ్మ్
ఔ
ఆ హ్ అయితే ఇప్పుడు నీ బర్త్డే కర్నూలుకి ఒస్తే ఎక్కడికెల్తామ్
క్కడికెల్తామ్
బెల్గో అసలే ఏంటి బస్సులో ఒస్ తే మార్నింగ్ ఇక్కడ అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి గదా
మీరు ఫ్రీ బస్సు లో రావడానిక
అలా ఏం లేదు నార్మల్ ఇప్పుడు ఒకవేళ డైరె ట్ బస్ అయితే ఏ టైం
మీరు ఎలా రావాలనుకుంటున్నారు చెప్పండి నాక్ ఒకసారి
బస్సే కార్ కాదు కారు చాలా
స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు
నాన్న ఎర్లీ మార్నింగ్ అంటాడు
ఎర్లీ మార్నింగ్ మీరు స్టార్ట్ అవాలనుకుంటున్నారా
ఉమ్
ఎర్లీ మార్నింగ్ అంటే ఎంతకి
అదే ఫో ఫైవ్ సిక్స్ అనేస్తాడు నాన్న ఫస్ట్ బస్ ఫస్ట్ బస్
అంటే రాయచోటి నుంచి డైరెక్ట్ బాస్ రావాలన్కుంటున్నారా లేకుంటే కడపకొచ్చి
డైరెక్ట్ బస్ అయితే ఏ ఏ టైంకుంది లేకపోతే బ్రేక్ జర్నీ అయితే ఏ టైమ్కి స్టార్ట్
అది చూడాలా
డైరెక్ట్ బస్ ఏ టైంకిి
డైరెక్ట్ బస్ ఏ టైంకి ఉన్నాయో కూడా నాకు తెలియవు పొద్దున ఒకటి ఉంటుది ఎప్పుడో ఆ పొద్దున ఒకటి ఉండాలి
ఆ
సెవెన్ కో ఎయిట్ కో ఉంటదనుకుంట ఒకటి
అది ఎంత దిగుతాంది సిక్స్ అవర్స్ కదా జర్నీ
అవును
వన్
ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కో వన్కో ఒచ్చేలాగుంది మళ్ళ నువ్వు పొద్దున ఎప్పుడ్ స్టార్ట్ అయినా మినిమం ట్వెల్వ్ అయితది
వన్ అవుతుంది రావడానికి మళ్ళీ వన్క్ ఒచ్చి వన్ నుంచి జస్ట్ అలా బైటికి కెళ్ళేసి మళ్ళీ నైట్ బస్ ఎక్కాలా
ఉమ్ ఇంగ అట్లే ఎక్కాలె మీరు ఇంక ఎక్కాలి అనుకుంటే లేకుంటే ట్వెల్ ఓ క్లాక్కిి బస్సు ఉంది ట్వెల్వ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కి అట్ల బస్సు ఉంటాది ఆ బస్సు ఎక్కారంటే రాయచోట్ల మీరు పొద్దున ఫైవ్ గట్ల దిగుతారు
ఓకే
ఫైవ్కి మీకాడ సుండిపల్లికి బస్సు ఉంటది ఎక్కేసి ఎళ్ళిపోవాలి
నీ మోహం చూడ్డానికి మేమంత కష్టపడి రావాలి
అవ్సరం లేదు నువ్వైతే అసల్కే రావాల్సిన అవసరం లేదు నాన్న ఎగ్సైటెడ్ ఫీల్ అయితున్నడని రండని చెప్తున్న నేను
హ్మ్ చెప్
లేకుంటే నాక్ కూడా ఇంత రిచ్గా ఖర్చు పెట్టించుకొని రావాలని లేదు నాకు ఏమని చెప్తావ్
ఒకవేళ కార్ రెంట్కు తీస్కుంటే వాళ్ళెంత తీస్కుంటారు
ఎక్కడ ఇక్కడ్కకొచ్చాక
ఆహా అక్కడికి రావడానికి అక్కడికి వచ్చాక కారు రెంట్ అవసరం లేదు అట్లీస్ట్ ఒక వన్ డే మొత్తం ఉండేలా ఉంటే కార్ రెంట్ కావాలి మేం ఒస్తాము మహా అంటే లంచ్కి ఎళ్తాము
ఉ
ఇంక అంతే కాసేపు నేను కూర్చొని మాట్లాడితే టైం అయిపోతుంది ఇంకా డైరెక్ట్ రి టనింక ఆ
ఉమ్
బెల్ గో బెల్గో ఉందా బెల్గో
బెల్గో ఉంది కదా వెళ్ళాం తిన్నాం కదా ఆ రోజు
ఉంది నేను బెల్గో తినాలి
అబ్బో ఓచ్చిందమ్మ వయ్యారి
చాలంకాటియా
ఉహు
ట్రయో ట్రయో కంటే హ్యాజిల్ లడ్డు పిస్తాషోరు రెండే బాగున్నాయి
ఆ నాక్ కూడా నేన్ కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రయో కిందర్ లేపేసి ఓన్లీ పి స్టాచ్యూ
హై జ్ ఎ లాట్ ఆ అది అంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది ఆ వైట్ క్రీమ్
లేదు నాకు కిండర్ అంత నచ్చలేదు ఎక్కువ తీపి ఎక్కువయింది అనిపించింది
ఎ అదే ఎక్కువ అయిపోతున్నది అది తినలేము ఎక్కువ అదొకటి మిగిలిపోతుంది ఈ రెండు అయిపోతాయి
ఉమ్
ఇంకేమున్నయి అక్కడ కొత్తగా
ఏం లేవు కొత్తగా కంచికేఫ్ చూడలేదా మీరు కంచికేఫ్ వెళ్ళోచ్చు
ఆ
ఉమ్ అంటే ఆ కంచికెఫ్ అంటే నీటిగా టిఫిన్స్ అవి ఇవి అన్నీ కొంచెం అట్లా ఉంటాయిలే
మరి అప్పుడు ఒకవేళ ఇంకా ప్రాపర్గా ఉండాలి అంటే ఒక రోజు స్టే తీసుకొని నెక్స్ట్ డే
ఎందుకంత ఓమై గాడ్ వద్దు నువ్వు అట్లాంటి ప్లాన్ చెయొద్దు నువ్వు లేదా అమ్మాయి అహోబిలం అని ఎగ్జైటెడ్ ఫీల్ అయితావుండిది నువ్వు ఎందేందో మాట్లాడతావ్
అహోబిలం అంటే కష్టమేగా కార్ లేకుండా
ఎందుకు
మరి అహోబిలం ఎళ్ళి
కష్టమెందుకు కాదు మీరు రావడం రావడమే మీరు ఆలగడ్డలో దిగుతారు పొద్దున ఒక టెను కల్లా అట్లా ఆలగడ్డకు వచ్చేస్తారు నేను కూడా టైంకి ఆలగడ్డకు వచ్చేస్తాను అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి అల ఉంటాయి బస్ ఎక్కామంటే ఒక ట్వంటీ మినిట్స్ లో అహోబిలం కి వెళ్ళిపోతాం
అటు వెళ్ళిపోయేదేనా
నార్మల్ టెంపుల్ ఎళ్ళేది ఉంటుంది టెంపుల్ కాకుండా ట్రెక్ చేసుకుంటూ ఎళ్ళేది కూడా ఉంటాది రెండు ఉంటాయి నువ్వు ట్రెక్ చేసే ట్రెక్ అంటే ఉమ్ ఆ నైన్ టెంపుల్స్ ఉంటాయంటా పైకి ఇట్లా పైన ఒక మెయిన్ టెంపుల్ ఉంటది మళ్ళా
ఆహా
నువ్వు పైన వరకు ఎక్కి క్కి కిందికి రావాలి అంటే నీకు ఇంకా డే అయిపోతది అక్కడే
ఓకే
ఇంగా ఆ పైకి ఎళ్ళాక ఇంగా పైకి ఎళ్ళేది ఉంటాది అది ఎక్కలేం మనం నేనైతే నేను ఇ ప్పుడున్న ముసలి స్టేట్లో నేను అసలికె ఎక్కలేను
ఎవరు ఎక్కలేరు మీరందరు కూడా కష్టంగా ఉంటారు చాలా స్టీప్ ఉంటది అనమాట.
సర్లే నార్మల్ టెంపుల్ అయితే
జస్ట్ నార్మల్ టెంపుల్ అయితే ఊరికే అలా వెళ్లి దర్శనం చేసుకొని వచ్చేయోచ్చు.
మరి అయితే ఆహోబిలమ్మే పోదామా ఆహోబిలమ్ వెళ్లేేసి ఆయన నాకుప్పుడు నేను రాలేనని అనుకుంటా.
చూద్దాంలే అప్పుడు నీ సిచ్యువేషన్ ఎట్లుంటాదో దాన్ని బట్టి.
చూద్దామ్లె
ఉ
ఉమ్ నేను ట్వంటీ ట్వంటీ సిక్స్లో తిరిగనన్ని గుళ్లు నేను నా మొత్తం ఇయర్లో
నన్ను వారణాసి తిప్పండి నాకు వారణాసి పోవాలని ఉంది.
ఓ నీ ఎగ్జామ్ అయిపోయకా పోదమ్లే అయితే
ఉ కానీ చిటిరెడ్డి వారణాసి పోవాలంటే మనం పోవాలంటే పెద్దమ్మోళ్ళలను కూడా పిలుచ్ కునే పోవాలి వదిలేసి వెల్లలేము అంతమందికి వారణాసి అంటే బడ్జెట్ వాసిపొద్ధి అసలు
వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు కదా ఇప్పుడు మనం నార్మల్ చ్ వెళ్ళిపోవొచ్చు. కానీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు అదే ట్రైన్లో వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఫ్లైట్ అంటే.
యే ట్రైన్లోనేరా పోయేది గొర్రె ఫ్లైట్లో ఎవరు పోరు
ఆహా
ఫ్లైట్లో పోవాలంటే ఆస్తులు అడుగుతారు ఎయిట్ థౌజండ్ ఉంటుంది ఫ్లైట్ టికెటూ.
ఉ
ఆ ట్రైన్లోనే పోయేది ట్రైనే నీకు ఈజీగా టూ ఫైవ్ అట్లు ఉంటాది ఫ్రీ అనే బుక్ చేయాలి స్లీపర్ కాదు
ఓకే జస్ట్ పోవడానికే టూ నీ నువ్వు మళ్ళీ నీకు నవంబర్లో ఎగ్జామ్ అయిపోతుంది కదా.
యేస్
నవంబర్లో అయిపోయినా తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ను కాలేజ్లో జాయిన్ అయ్యేది ఎప్పుడు కౌన్సిలింగ్ అంతా అయిపోయి.
నేను జాయిన్ అయ్యే కాలేజీని బట్టి
చ్ సర్లే ఆన్ అండ్ యావరేజ్ ఏ మంత్లో జాయిన్ అయిపోతారు.
జనవరి ఫిబ్రవరి
ఓకే డిసెంబర్ అంతా ఖాళీ ఆ డిసెంబర్ ఖాళీ ఓకే
ఉ
ఓకే అయితే ఇంకా డిసెంబర్లోనే డిసెంబర్లోనే చూద్దాం ఏదో ఒకటి ఇంకా అంతే కదా
ఈ వారణాసి పోవాలంటే చాలా బడ్జెట్ కావాలి అప్పుడు.
బేసిక్గా వారణాసికి బడ్జెట్ అవసరం లేదు మనం వెళ్ళే ట్రాన్స్పోర్ట్కి కావాల్సి వస్తుంది
ఉ
ఉ ఇప్పుడు అందరినీ యేస్కోని వెళ్ళాలా ఇప్పుడు మనం వెళ్ళేలా ఉంటే.
తీస్కు లేదులే బేసిక్గా అసలు ఆ టైలో పోవాలన్నా కష్టమే నాకు తెలిసి. వదిన అప్పుడే డెలివరీ అయ్యింటది పెద్దమ్మా అస్లాకే రాదు
ఆహా డెలివరీ అయ్యండది అప్పటికి
అట్లీస్ట్ నైన్త్ మంత్లో ఉండంట ఆ దగ్గరలో ఇంకా ఉ ఇప్పుడు ఎన్నో మంత్ చెప్పు వదినకి
ఫిఫ్త్ ఆహా ఫోర్త్ ఏమో తెలియదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇచ్చారు డెలివరీ డేట్ అనింది
అవునా
ఊ తథార్టీ ఫస్ట్ పెళ్ళి సారి వదిన బర్త్డే అప్పుడే ఇచ్చారు డేట్ అని శ్రీదేవి కూడా అంత అ తెలుస శ్రీదేవి కూడా సెవెంత్ ఇచ్చారు ఆ రోజే ఆ పాప బర్త్డ వాళ్ళ పెళ్లి రోజు కూడా
ఓకే ఓకే శ్రీదేవికి అదృష్టం అట్ల బంక పట్టినట్లుంది
ఉ
ఉహూ ఎంజాయ్
చూద్దాం ఇంకా అయితే నువ్వు డిసెంబర్ కాలి
ఉ
సెప్టెబర్ సెప్టెంబర్ నువ్వు బిజీ అక్టోబర్ నవంబర్ చదువుకోవాలి నవంబర్ ఫస్టే అయిపోతుంది కదా ఎగ్జామ్ నవంబర్ కూడా ఖాళీ
పోతే ఇంగ కాళీయే
నవంబర్ డిసెంబర్ టూ మంత్స్ కాళి
ఎస్ టూ మంత్స్ కాలీ
కాలి ఓకే
హు
డిసెంబర్లో ఒళ్ళొచ్చు మనేమెటైనా కావాలంటే
ఊ
నవంబర్కి కొంచెం నవంబర్కి నా ఫినాన్సెస్ సెట్ అవ్వవ్
అబ్బో ఎందుకో
నేను రికవరీ ప్రాసెస్లో ఉన్నా నవంబర్ టార్గెట్ పెట్టా సో నవంబర్కైపోతే తర్వాతేళ్ళొచ్చు
హు
అననుకుంటున్నా
ఆ
అంతే కదా
అంతే అంతే
ఉ సరేలే అయితే
ఓకే
ఓకే బాయ్
బాయ్ బాయ్